హలో ఆ నమస్కారం అం ఏం చేస్తున్నారండి? బాగున్నారా అండి.
బాగున్నావండి మీరు బాగున్నారా అండి?
ఆ మేము కూడా బాగున్నాం అండి.
ఏం చేస్తున్నరండి ఇల్లుడిసే సౌండ్ వస్తుంది.
ఇప్పుడే వాకిలు ఉడుస్తున్నానండి పొద్దు పోయింది గాదా అండి.
అవునా మా దగ్గర తెల్లారుతుందండి ఇప్పుడే
అంటే అమెరికాల ఉన్నారా అండి మీరు అమెరికా వి విషయాలు చెప్పండి. అమరిక ఎన్నడు జెడ్లేదండి మేము
నేమునే ఉండదండి అనుకుంటున్నా భ్రమలో ఉన్నా అండి బరాబర్ దాంట్లో నేను ఆ
దేంటండి మాకు ఇప్పుడైతే తెళ్లారుతంది అన్నారు మీరు
ఆ
రికాలు ఉన్నారు అమెరికాలు ఉన్నప్పుడు అమెరికా విశేషాలు చెప్పాలి కదాండి
మీరు అడుగుతారా నేను కలగానన్న నేదో దగ్గ ఆటేసిన
ఏమో తెలియదు కదా అసి ఎన్నన నిందామని నేను కాటేసినండి
ఆహా
ఆ సుందరి
మాములుగా చెట్టుకో మళ్ పూలు ఒక నాలుగు పోూస్తే దానికి ఆకులే వేసి మాలగాడుతున్నా
ఆహో నీ జుట్టు లేదా అండి
ఉన్నావు
అయో ఎందుకండి
అట్లా గుతి పెరగాం అని
పయ నింగిన్నలో తోముకుంట అండి అడవ పెట్టు అడ పెెట్టు ఇట
ఇంకేం చేస్తున్నారంండి టీ తగి రండి
ఆ అటి ఇప్పుడే తాగామండి ఇవి ఊడిచేసి గిన్నెల్లో తోందాం అని చూస్తున్నామండి
అవునమ్ మీ కూడా తోవాలండి
అ ఏంటండి ఇంకా విశేషాలు ఏంటి విషయం
ఏమంది ఇమదర షాపింగ్ ఏమైనా చేసారా
చేయలేదండి వెళ్దాం అనుకుంటున్నామండి
అవునా మేను కూడా వెళ్ళామనుకుంటున్నా మామూలుగా కానీ బడ్జెట్ లోబాలుని చూస్తున్నామండి
ఆ మీేను కూడా డబ్బులు పడ్డాక వెళ్దామని చూస్తున్నామండి షాపింగ్ త
ఆహ అదే డబ్బులు వాడితే వెళ్దమండి కంపల్సరీ
ఆ వెల్దామంది
మావలుగా కొనుక్కోడానికి కాకుండా చూడ్డానికన్నా వెళ్ళాల్దమండి
అదేంటండి ఈ టైం పాస్ చూడడానికి కూడా షాప్ వాలు చూపిస్తారా అండి
ఇంొ ఒకటి తీసుకుంటే మామలుగా ఒకటి తీసుకుంట చలు కదా మరీ చాలా తీసుకొని షాపిింగ్ కూడా చెయంకదా అట్లా మొత్తమే అన్ని తీసుకోకుండా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు కదా అనేసి
హ
పిల్లలలకు బటలు తీసుకోవాలండి మార్టలకి వెళ్దామని చుస్తాను ీ మార్టలలకు వాటిల ఏముంట వేర పిల్లల కని చూస్తున్నాం వెళ్ళాలి అక్కడికి
అంటే ఎక్కడ తక్కువ రేట్లు ఉంటాయా అండి మరి
రేట్ లో బరాబర్ రేట్లే కానీ ఇద్దరికి సేమ్ కలర్ సేమ్ మోడల్ దొరుకుతాయి అనమాట పిల్లలకి అమ్మాయిలకి మ్మాయిలకై నా అబ్బాయిలకైన ఇద్దరు సే అట్లా
ఆహ అట్లా సేమ్ బట్టలు కింగ్స్ వాళ్ళకేస్తారు కదా అండి కవల పిల్లలకు
వేస్తారు కాని మాకు ట్విమ్ లేరు గానీ ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు కాబట్టి వాళ్ళకేద్దామని ఫిక్స్ అయ్యం అన్నమాట
ఆహో అంటే చాలా వరకు అట్లా వేస్తారు కదా ారు కపల పిల్లలకిేస్తారు కదని
ఎవరైన వేసుకోవచ్చు
హుహ్
ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు కాదండి చేసుకోండి
హు చేస్తున్నారండి ఏం బిజి నో అండి
హుహ్
ఏం కర్రీ అండి ఈరోజు మరి
గోంగూర పచ్చడి చేసినా
ఆహా ఉ గోంగూర మీరు వేసారండి మరి తోట
కోసిన షాపులో
ఆహా షాపులో తెచ్చారా ఎట్లా మరి ఎండు మిరపకాయలు వేసిర్ర పచ్చి మిరప కాయలు వేసిల్లా ఎట్లా నూరిర్రుండి గోంగూర పచ్చడా
పచ్చిమిరపకాలు వేసిన ఎండుమిరపకాయలు ఇంకా ఎండలేదు అండి అందుకనే అట్లానే చేస్తానా అవి ఎండవని ఇగ పచ్చివే ఏసీ చేసిన
ఆహా
ఉ అట్లా కూడా బాగానే ఉంది కొంచమే కదా మరింత వేస్తే బాగుండకపోగాని కొంచెం కాబట్టి బాగానే ఉంది
అయినా ఎక్కువ వర్షకాలం తింటారు కదా ఎండాక్ కాలం ఎప్పుడో ఒకసారి తింటారు కాబట్టి టేస్ట్ బానే ఉన్ ఉంటదిండి వర్షాకాలం ఊకే తింటాం కబ ట్టి ఎక్కువ శాతం మంచిగా అనిపియదు నీరు నీరు ఉంటది మళ్ళా ఇప్పుడు ఎండాకాలం అంతా ఉక్కిపోయినట్టుంటది కాబట్టి బాగుంటది ఇప్పుడు
అవునా
హు
ఏమైనా స్వీట్స్ చేస్తారా అండి ఇంట్లో మీరు
స్వీట్స్ ఏం చేయనండి నేను చేస్తే గా పిల్లలకు లడ్డూలు చేస్తానండి అన్ని ఆ అన్నిరకాల పప్పుల తోటి
ఆ
అంటే లడ్డూలు చేస్తా అవి తింటారండి పిల్లలు మీరు చేస్తారా అండి ఏదన్నా స్వీట్స్
నేను కూడా అంతే ఏం చేయను ఏదో అట్లా నా వస్తు
హల్వా ఇది ఏంటి మన
మైసూరుపక్ తో ప్రయోగాలు అన్ని చేసుడు ఏం ఉండదు గానీ
ఆ కేక్ తయారు చేస్తారు కదాండి కేక్ చెప్పా రాదండి ఒకసారి నేను కూడా ట్రై చేస్తా
కేక మామూలుగా నేను బాలమృతం తోటి చేస్తా రవ్వ తో కూడా చేసుకోవచ్చు తారు గాని నేను చేయలేదు ఎప్పుడు చెయ్యాలి చెయ్యాలి టైం గుర్తుకుండట్లేదు అది గుర్తుకున్నప్పుడు నాకు తినబుద్దుది కావట్లేదు అట్లా తినబుద్ధి అయితేనే చేయబుద్ధి అయితది
ఆహా మీకు తినబుద్ధి అయినప్పుడే కేక్ చేస్తారా అండి
చూసుకుండ తినవచ్చు కదా అట్లా ఇగ తినబుద్ధి కాకపోతే అసలు ముట్టుకొను అన్నమాట తింటపో అని తినపోతే
ఆ పిల్లలు తినరండి పిల్లలు ఏదన్నా ఓట్ కొట్టి చేసినంకా పిల్లలు ఏదో వోటి తింటనే ఉంటారు
ఆ
ఇప్పుడు ఎండాకాలం ఏం ఉంటాయి ఏం దొరికితే అంటూ ఏం దొరుకుతలేవు పిల్లలు
చెయ్యాలి హర్షలు చేద్దాం అని చూస్తానము చెయ్యలే ఒక రెండు కేజీలు చేద్దాం అని చూస్తానా
అరిషలు బెలం ఉందా అండి మీ ఇంట్లో
ఉన్నది ఉన్నది బెల్లం ఉన్నది కేజీ సరిపోది కదా అరిషెలకి
బియ్యం పోస్తే సరిపోతది బాగా తీపు కావాలంటే కేజీ నర పోసుకుంటే సరిపోతది
కేజి యాలు
ఊ
చేద్దామని చూస్తాను టైం కి ఎందుకు మళ్ళీ అమ్మ వాళ్ళ సైడు ఎవరు పాకం బట్టే వాళ్ళు ఉండరు తే ఒకవేళ వెళతే అలా ఎస్ కెళ్దాం అని చూస్తాను అటు వెళ్ళలేది ప్రోగ్రామ్ వస్తుదేమో ఈ మధ్య ఒక అంట పది ఇరవై సల్ల
ఊ
వస్తే చేసి తీసుకెళ్తే వాల్ కూడా తింటారు కదా ఇక్కడ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు కాని వాళ్లకి లేదు కదా అనేసి
ఊ
తీసుకెల్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నా గాని అయితదో కాదో అప్పుడి వరకు
తీసుకెళ్ళలండి ఇగ ఎండకాలం కూడా ఏం లేదు కాబట్టి టైంపాస్ తింట్రు పండగ అప్పుడు చేసుకుం టె అన్ని రకాల అప్పాలు ఉంటాయి కాబట్టి ఏ దినబుది కాదు ఒక్క రకం చేసుకుంటేనే మంచిగా తినబుద్ధి ఐతది
అదే ఇడ్లి ఏస్తాన ఈ పిల్లల కోసమైన నేన్ గారెలు అవో చేయొచ్చు కానీ యాక్చ్యువల్ అయితే బెల్లం ఉంది కాబట్టి చేద్దామని
ఊ
ఊ
మరి చేేసిన ఒకలా వీలైతే నో తీసుకెళ్తే తీసుకెళ్లొచ్చు లేకపోతే ఇక్కడైనా పిల్లలు తినడానికైనా ఆ ఉంటది కదా
ఉంటది అదే చూస్తాను చేద్దామనే ఉన్నది ఆలోచన
అంటే ఇక్కడ మీరు చేస్తారా అండి మరి
నేను చేయను మా అక్కయినా మా అత్తమనా చేయాల్సిందే నాక్ నాక్ తెలియదు వండా ట్రై చేయ్యాలి ఎప్పుడు
అంటే ఇప్పుడు లడ్డు లు గిట్లా చేస్తారేమో కదండి
అవి ప్రయోగాలు ఏవో వస్త వతయ్ లేకపోతే లేదన్నట్టు చేస్తా కానీ ఎక్కువ పిండ తాగమైంది కదా
ఆహా
మామూలుగా నేను ఒక అకరకిలంతా పిండి చేేసుకుంటా కానీ ఎక్కువ పిండి అయితే ప్చ్ అది ఖరాబ్ అయితే ఇక వేస్ట్ కదా అనేసి పిలుస్తా ఊ ఇగ గ్యారెల్ గిట్లా అంటే రెండు కిలలైనా చేసుకోగలుగుతా ఒక్క దాన్ని కాని నే అరిషలు చూస్తాననే గాని ఏమో మిస్ మిస్ అయితే చెప్పలేం కదా కొంత మం కొన్నిసార్లు మంచిగా చేయిచ్చినోళ్ళకే మిస్ అయిత ఉంది ఒ అట్లాంటిది చేయరాను దానికి ఇబ్బంది కదా అనేసి తీసుకొచ్చి చేపిస్తే అయిపోద్ది కదా
ఊ
చెయాలిగ బెల్లం ఉంది పల్లి పటిలు చేసుకుందాం అనుకున్నా గాని పలీలు తీసుకురాలేేదు
ఊ పల్లి పట్టిలు ఎట్లా చేస్తారండి పల్లి పట్టిలు కూడా పాకం బట్టే చేస్తారు కదండి
ఆ పాకమే బట్టి చేస్తారు కానీ నేను ఎప్పుడు చేసినా రెండుసార్లు ఫెయిల్ అయితే రెండు సార్లు మంచిగొతది అంతే అది ఇగ
ఒకసారి చెత్తే రెండోసారికి కవర్ చేయరాదా అండి!
ఏ వస్తది. కానీ అప్పుడప్పుడు ఆ పిల్లల టెన్షను, యా టెన్షన్, ఈ టెన్షన్కి మళ్ళా అది టైంకి ఏదో ఒకటి అయితా ఉంటది. మిస్ అయితా ఉంటది. మన నెయ్యిగిన్ చేస్తే నెయ్యి టేస్ట్ అస్సల్ నచ్చనే నచ్చదు. కానీ నెయ్యి చెత్తా ఉంట. బాగుంటదని కాని, మంచి అనిపియదు నయ్యి డబ్బాలు ఉన్నాయి మా ఇంట్లో. అయి అయితె మంచిగ అనిపిత్తలే టెస్టు.
అంటే నెయ్యి డబ్బాలంటే, బయట కొనుక్కొచ్చిర్రా! లేకపోతే, మీ బర్రెదే నెయ్య అండి?
మా బర్రెది నెయ్యి ఇగ బర్ర పాల్ అంతా నెయ్యొచ్చే అంత లేదు. ఒకసారి చేసినా కాని, అది వేరే వాళ్ళకి ఇచ్చిన. అది కొ టేస్ట్ ఉండ. ఇంట్లో చేసినా కాబట్టి టేస్ట్ అనిపించింది కానీ, ఇప్పుడు వేరేకాడ తీసుకొచ్చి ఇగ తీసుకురమ్మని చెప్పిన. చెప్తే, ఆయన ఏం చేసిండు వాల్ల చిన్ అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ దగ్గర ఉన్నదంట. తీసుకొచ్చి
మ్ హు
తీసుకొస్తే అదే ఏస్తాను మా చిన్నబాబుకు ఏసి తినిపిస్త అప్పుడప్పుడు. రోండురోక్ సారన్న తినిపిస్తా ఉంటా. ఆయన అన్నం తినకపోతే ఇదేస్ తినిపి ఉత్తినెయ్యి తింటడన్నమాట. అబ్బాయికి అలవాటు ఉన్నది ఉత్తినెయ్యి అలవాటు.
మ్ హు
మ్ అందుకనే ఇగ రోండ్ రోలు ఒగసారైనా ఉత్తినెయ్యి అయినా కేంపడ చమచటతో తినిపిస్తా ఉంటా ఆయనకు.
ఉత్తనేయ్యి తినిపిస్తే మోషన్స్ కాట్లేవ అండి మరి?
ఆహా మంచినే ఉంటడు. ఇకా వానికి ఇష్టమే ఇగ అది ఎప్పుడు తినిపించినా తింటా ఉంటడు. మాములుగ ఎన్నడో ఒక రోజు తినిపియడం. అన్నంలో అయితే ఖచ్చితంగ తినిపిస్తా.
ఇంగ రోజు అన్నంలో ఏసి పెడితే అయిపాయ.
ఆ ఆయన నెయ్యి స్మెల్క్ కూడా తింటా ఉంటడు. నెయ్యి స్మెల్ అంటే నాకు నచ్చదు గాని ఆయన తింటాండు.
మన సొంతంగా మనం చేసుకున్నది అయితే స్మెల్ బాగొస్ తది ఇప్పుడు మనం షాప్ లో పడి తీసుకున్నది అయితే అంత స్మెల్ రాదు కదా!
ఆ ఇది బాగొస్తాంది ఇదేం నైయో గాని మంచిగోస్తంది వాసన. కాని అది మంచి అనిపిస్తలేదు. బాగొస్తాంది కాబట్టి. కల్తీ ఉన్నది అంటారు కదా! ఇది కల్తీ లేదు కావచ్చు, బానే వస్తది స్మెల్. మ్మ్ అదే పల్లీలు చెనక్కాయ గిట్ల తీసుకుందాం అనుకుంటున్నా తీసుకొని చే కోచ్చు కదా అని చూస్తున్నా. అందుకే, తీసుకురాలేదు ఈ రోజు పల్లిలు లెప్ తీసుకొద్దును.
ఆహా మరెప్పుడు తెస్తారట పల్లికాయలు?
ఎప్పుడు తీసుకొస్తారో వాళ్ళు ఏం చెప్పట్లేరు